హలో
హలో గుడ్ ఈవినింగ్ అండి
గుడ్ ఈవెనింగ్ అండి ఏం చేస్తున్నారు
అండి ఈ సిమ్ము నూరే నూరేన్ పేరు మీద ఉన్నదండి ఎవరండి ఈ నూరేని
నేనేనండి అట్లా పేరు పెట్టారండి
చెప్పరా అండి అసలుకే ఆహా పేరుంది అయితే తెలవదండి సారీ ఏం చేస్తారండి ఊ ఆహ
ఉ కూర్చొని ఉన్నామండి
అచ్చ అచ్ఛ ఊ ఏంటి ఇంక విశేషాలు అయినయా వంటలు అయినయా ఆహా ఏం కూర చేశారండి
వంకాయ చేసారు రైస్ పెట్టారండి
ఆహా
అయిపోయింది రెడీ ఈ రోజు ఏం పని లేదండి నేను ఇగ బోల్లె తొమినా మా అత్తమ్మ గారు ఊడుస్తారు వంట చేస్తారు
ఉహు మీ పాప ఎంత పెద్దదండి
మా పాపనండి టూ అండ్ హాఫ్
ఏప్పించారా అండి మీరు నిన్న వ్యాక్సిన్
అవునండి ఎల్లి ఏపిచ్చామండి
దాంతోనీ ఏమన్న ఏమి లాభాలండి మరి
ఆ పిల్లలకా అండి పో ఏ ఏది వ్యాధి రాదండి అది ఆస్తమా చిన్న పిల్లలకి కాళ్ళు చేతులు లో పోలియో పడడం అట్ల ఏదైనా ఉంటదట కదా మధ్యలో ఓ
ఈ పోలియో డ్రాప్స్తోని ఇంత ముందు అదేంటి కాల్ హ్మ్ వికాలంగులు ఆ ఒక్క కాలు పడిపోతది ఆ
అది అది కాదు ఇంకా అది కూడా కదా ఆ అది అస్తమా అస్తమ అంటారేమో అండ్స్ పైకిత్తే వస్తదాది
ఆ ఇది అస్తామద్ద గురించి కాదండి అది పోలియో అంటే మన కాలు చ చప్పబడిపోయి ఉంటదటండి చూడండి అదండి పోలియో అంటే ఇట్లా పోలియో వస్తది కాలు మీదకెళ్ళి
అవునా అండి ఈ రెండు చుక్కలే అది మొత్తం
ఊ మరి అంత ఉ మా పక్కా అమే చెప్తుండే నాకు ఉ రెండు చుక్క క్కలే గాని నిండు జీవితం అండి ఈ ఇన్ని రోజులు మన హోల్ డి మొత్తం ఇండియన్ లో లేదట అయిపోయిందట నాలుగు సంవత్సరాల నుండి లేకుండేనట పల్స్ పోలియో మళ్ళీ ఎక్కడో ఏదో రాష్ట్రంలో ఒక్కరికి వచ్చిందట.
పోలియోనే ఇట్లనే కాదు
అట్ల మళ్ళీ ఈ సంవత్సరం పెట్టారట మా పాపకు వచ్చి ఆమె చెప్పింది అమ్మ మీ పాపకి ఎయించుకోండి. పోలియో మేము అదే అడిగారు ఎందుకండి ఏమై తే రెండు చుక్కలే కదా వేసుకోకపోతే ఏమైతది ఎప్పుడు ప్రతి మనం వ్యాక్సిన్లో వేస్తారు కదాండి అని అన్నారు. లేదండి ఇది స్పెషల్. ప్రోగ్రామ్ అవును కంపల్సరీ వేయించుకోవాలి.
ఆహా
అయితే ఇట్లా వేసిన తర్వాత ఒక మా మా ముందటి ఒక పాప ఉంచిందండి.
ఆహా
అయితే ఈమె వాళ్ళు అడిగారు ఏమైంది మరి ఊంచింది కదా, మీరు రెండు చుక్కలు వేసి మళ్ళంత ఉంచింది ఎట్లా అంటే అమ్మా ఏం కదమ్మా నాలిక మీద పడితే అది ఎమ్మరేట్లి మనే మనం చిన్న నరాలతోన్ లోపలికి వెళ్ళిపోద్దట. అల్లుఉంచిన కూడా ఫరక్ పడదట ఒక్క ఇట్లా ఇట్లా పడ గానే నరంతోని లోపలికి వెళ్ళిపోద్దటా దానిపవర్
అంత పవర్ఫుల్ అండి అది
ఫుల్ ఉంటదటాండి
అవునండి ఎక్కువ మంది అడుగుతారు కదా అండి రెండు చుక్కలే మరి పిల్లలు ఇట్లా తుమ్ముతారు ఏదైనా
ఇమంటారు రెండు చుక్కలే నిండు జీవితానికి అని యాడ్స్ ఇత్తారాండి ఊ మా పాప అంగన్వాడీ సెంటర్ లో మేము వెళ్తాం కదండి వాళ్ళు తారండి మా అంగన్వాడి మా పాపకు గుడ్లు అదేంటి బాలామృతం ప్రగ్నెన్సీ తోనే ఉన్నప్పుడేమో గుడ్లు ఇచ్చారండి
ఆహా
ఆ గుడ్డు అన్నం పెట్టేవాళ్ళు ఇక అన్నం ఉందెమండి మేము ఇక రొ డైలీ రావాలంటే ఇబ్బంది అయితాంది. అదంటే సరే అని మూడు కేజీలు బియ్యం ఇచ్చేది అప్పుడప్పుడు కొంచం ఇక నాకు కొంచెం పరిచేయమండి అంగన్ వాడి టీచర్ అయితే కొంచెం పప్పు పెట్టేది అప్పుడప్పుడు కొంచెం నూనె వేసేది ఇగ అంటే ఏమైతదియరాద అక్కంటే ఇచ్చేదన్నట్టు ఆమె ఒక్కసారి ఇచ్చి అండి లేకపోతే ఇక్కడ నేను వంట చేస్తా తీసుకపోతే తీసుకపోండి లేదా లేకపోతే లేదన్నదండి ఇక సరే లేదని ఒక ఎప్పుడన్నా పోతే పోయేటోళ్ళం లేకపోతే లేదండి ఏ గుడ్లు అయితే తీసుకొచ్చి కొనేటోళ్ల మీకు డెలివరీ అయిన తర్వాత అండి.
ఆహ
అప్పుడు పాల ప్యాకిట్లు కొనిచ్చిర్రండి ఇగ డెలివరైన తర్వాత అట్ కోడిగుడ్లు
అవునా పాలు మరి తాగద్దా
ఆ పాలు ఇచ్చిరు డెలివరీ ఐనాక పాలు
కోడి గుడ్లు
ఇగ దాని తర్వాత పాప ఆరు నెల్ల తర్వాత అట్టి గోడు కోడిగుడ్లును సత్తు పిండిస్తారండి ఆరు నెల్ల నుండి పాప తింటదట అండి మేడం
ఆహా
అ టీ పదహార గుడ్లు ఇస్తారండ్
ఆహా
ఏది
ఈస్తా
బాలామృతం ఇస్తారండి అయితే ఆళ్ళు మరి అంటే మరి బియ్యం అచ్చినా ఏం చెప్తరు వీళ్ళ పేరు మీద వచ్చినయంటే బస్తాల కొద్ది బియ్యముంటాయి పప్పుంటాయి నూనె ఉంటాయి మరి ఇట్లా గూడ ఇవ్వరు అట్లంటివి గూడా పెడతలేరు ఇప్పుడైతే
ఇప్పుడైతే ఈ మధ్యలో వంట చేస్తలేరండి అంగన్వాడీలో
మరి అయన్ని ఏం చేస్తారు అడిగే అసలు ఈ రాష్ట్రం పాపం పెట్టాలని రాష్ట్రం నిర్ణయించింది గని వీళ్ళు మధ్యలో వాళ్ళు
మొన్న ఇంకా మా మా అంగన్వాడీలో మీటింగ్ జరిగిందండి ఏంటంటే ఇప్పుడు పిల్లల్ని జాయిన్ జెయ్యాలి పో పిల్లల్ని గుడా వాళ్ళే లంచ్ గూడా వాళ్ళే స్నాక్స్ గూడా వాళ్ళే చేయాలని జెప్పారండి ఆ పెద్ద మేడం
మరేమైత్యుగలే ఎవరు
ఆ ఏమి ఇవ్వరండి మధ్యానం భోజనం గూడా అది అందరు పెద్దోళ్ళు తింటారు గదా అదే చేస్త్ పప్పు అన్నం ఏం దింటరండి పిల్లలు
ఆనండి
ఆ ఎవరు కంప్లైంట్ జెయలేదాండి
ఎవ్వరు చేస్త లేరండి చేసిన వాళ్ళు బద్లాం గదండి ఎవరి ముం ఎవరి ముందు ఆ ఎవరు ముందు మ ఎవరు ముందు వడి మాట్లాడితే వాళ్ళే ఇది మళ్ళీ ఇప్పుడు పదహారు పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకు చిక్కీలొచ్చినయి మేడం అవి పల్లి పట్టీలిన నువ్వుల పట్టీలిస్తారని వచ్చిషొరబాలె ఆ కిషోరబాలె వాళ్ళకి తిరుమా ఇంటి ముందటుంటే మేము వెళ్ళినామండి ఒకసారి వాళ్ళకి వచ్చేటప్పుడు రమ్మననంటే ఒకటి చింపి మనిషి కిన్నె ఒక్కొక్కటిచ్చిరండి బా టేస్ట్ ఉన్నయండి అవి ఆ మేమ్మన్న మా గుడ ఒకటీయరంటే ఏమిమియం మన్మరాలు పెద్దగైన తర్వాత ఇస్తామండి మాగ్గూడ కొన్ని రూల్స్ ఉంటాయి గదా మాగ్గుడా కొన్ని కానున్ ఉంటాయి గదా మేము అట్టిగివ్వమండి ఫోటో దించి ఇస్తమండి మాగ్గుడా లెక్కలు గావాలి గదన్నరు సరే ఇగ మీరు మీ చిక్కిల గురించి మా మన్మరాలు పద్దెనిమిది సంవత్సరాలు గావాలా అని నేనన్నాండి ఆ ఒకొక్కటి అదొకటి తిరిగిండే నువ్వులదుండే ఒక పల్లిలాగా ఉండేయండి అవి ఇచ్చారా అండి
ఆ
లోపలికి వచ్చారండి మా చిన్నాడి బిడ్డ కొడుకు వచ్చిండు ఇప్పుడే ఆ మామయ్య మా వాళ్ళ మామయ్యతో మాట్లాడతారు మళ్ళీ నా ఫోన్ మాట్లాడి డిస్టర్బ్ అయితనని నేను కొంచెం లోపలికి వచ్చేసానండి ఆ అబ్బాయి లేకుడాండి ఇక్కడ ఇక నేను ఈ కొంచెం మాట్లాడిన తర్వాత వెళ్ళి మాట్లాడతా అండి
అవునా అండి
డిస్టర్బ్ అయితాది కదా మీకు మరి వేరే శబ్దాలు వస్తాయి కదా మళ్ళా అట్లా అని వచ్చే మాట్లాడినాక మళ్ళీ కొంచెం రెండు నిమిషాలు ఆ అబ్బాయి తోని మాట్లాడి యినాక మళ చేసుకోవచ్చని అబ్బాయి ఆయన హైదరాబాద్ లో చదువుకొని జాబ్ చేస్తాడండి అయితే పీరీల పండుగంటే అవే ఆయనకు బాగా పిచ్చి అండి వాళ్ళ అన్నయ్య తిట్టిన ఇనడు వాళ్ళ అక్కయ్య తిట్టిన వినడండి
అవును
ఒకటే పిచ్చి ఇగ మొహరం అంటే ఎవ్వరు చెప్పిన వినరండి మొన్న హైదరాబాద్ నుండి వ వస్తున్నారు వాళ్ళ మామయ్య పెద్ద కొడుకు ఫోన్ చేశారండి
ఆహా
చేసి స్నాపేసారు అండి ఆయన
అవునా
ఆ స్నాప్ని చూసి ఫోన్ చేశారు మరి వీళ్ళు ఏమంటారు అని ఎక్కడున్నారు రండి అంటే నేను ఇప్పుడు వస్తున్నా అంటే ఎక్కడ వరకి వచ్చారంటే దిగుతా అంటే మరి ఎక్కడ దిగుతారు అంటే లేదు మా ఊరికి పోవాలని అనుకుంటున్నా అన్నారు
ఆహ
ఆ ఎందుకు ఇక్కడికే రండి అమ్మానాన్న లేరు ఎందుకు పోతావ్ అవసరం లేదని అన్నారు ఈయన ఆ లేదు వాళ్ళు రమ్మని ఫోన్ చేస్తారా అని చెప్పిర్రు
అవునా అండి
అయితే అక్కడే దిగేసిర్రు మరి దిగిన తర్వాత ఫోన్ కూడా చేయలేదు వాళ్ళ అక్కయిని వాళ్ళ అక్కాయకి మేము ఫోన్ చేసామండి ఫోన్ చేస్తే చెప్పారు మాకు వాళ్ళ తాతయ్యా గారు ఫోన్లు చేపిస్తారయితే
ఆహా
ఇగ పంపించామండి వాళ్ళు పొమ్మన్నామని వాళ్ళు అన్నారు వాళ్ళన్న అయితే మాట మాట్లాడుత లేరంటే
అవునండి
ఫోన్ కూడా కట్ చేస్తుండట ఫోన్ చేస్తే
అవునండి
అదే నేను ఇంకా ఇప్పుడు రెండు మాటలు కోపం చేద్దామనుకున్నా కాకపోతే నేను ఫోన్ మాట్లాడట్లా బిజీ ఉన్నా అయితే కాసేపు అయినా ఇగా కొంచెం మాట్లాడదాం అబ్బాయితో నని
అవునండి మాట్లాడండి
కానీ కోపం చేయ మళ్ళా ఏమనుకుంటారు ఫీల్ అవుతారు మామాయిని మామ ఏమన్నాడండి వాళ్ళ మేనమామ ఏమనడండి మళ్ళీ నేనంటే ఎట్లుంటది చెప్పండి
లేదండి ఎవరు ఏగో ఒకరు సా మంచిగా ఉంటరు అక్కడ ఇకా ఇట్లా జెప్పాలి అండి ఒక చెప్పాలండి కొంచెం అర్థం చేసుకు
మాట్లాడతా ఉంటే ఇవి ఏమంటారు ముక్కు బిడదలు బందయితాయ్ నాయి
ఆ
ఆ
అవునండి మరి
నా కుడ పండగ ఏ నేనేసుకోనండి సర్ది కావాలి రెండు మూ రోజులు ఉంటే ఏమంటే మైండ్ ఫ్రెష్ అవుతే మైడ్లోకి వెళ్ళి నేను డస్ట్ గిస్ట్ఉన్న వెళ్ళిపోతది అలా చీముడు చీదిన కొద్దీ అ నేను వేసుకని ఏ తలకాయ నొప్పి ఉంటే ఒక ప్యారసిటిమాల్ వేసుకుంటా కాకపోతే ఇది సర్ది గోళీలు వేసుకున్నాను వేసుకున్నాండి నేను నేను ఎసర్ మా వారు అయితే తిడతారు నువ్వు వేరేటోళ్ళకి వేసుకోమని కోపం చెప్ మాకు నువ్వ ఎందుకు వేసుకోవచ్చ అంటే మీరు భరించరు నేను భరించుకుంటు ఉంటాని నేను అన్నా
ఆహా ఏం భరిసుకుంటారండి మీరు అమ్మా అన్ని అన్ని అనుకుంటా ఉంటారు పక్క వాళ్ళని బాగా డిస్
నేను అది జ్వరం వస్తే మా ఆయనం చేస్తాండి వేరేటళ్ళని చెయ్య మా ఆయనని సత్తాయిస్తా నాకు ఆ అంటే నాకు అట్లా అనకపోతే నాకు నిద్ర పట్టదు అట్లా నాకు సైలెంట్ గా పడుకుంటే చనిపోయినోళ్ళు అనుకున్నట్టు అనిపిస్తాయి అందుకే ఇలా మ్ ఆ అని పక్కలని ఇటు పడుకుంటే ఇటు బలుగమంట అటు మలుగమంట ఆ ఈగ బేచేని బేచని నాకు ఇట్లా బాగా ఆయాసం అనిపట్నట్టు అయితది అవునండి
మ్ హు సరేనండి మంచిగా చెప్పారండి మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలండి ఆ